కరమా
ఆ నమస్కారం అండి. బాగున్నార?
బాగున్నామండి. మీరు బాగున్నారా?
ఆ బాగున్నామండి ఏం చేసి ఆ చేయలేదండి ఇంకా ఇప్పుడే లేసాము
అవునా అండి
టిఫెన్ కూడా ఏం చేయలేదండి
ఏం లే అండి
మీరేం చేస్తున్నరండి
మేమా ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసి ఇలా కూర్చున్నామండి పండ్లన్నీ ముగి చుకుని
అవునా
అవునండి
మీ కాలేజ్లో ప్లేస్మెంట్స్ అన్నీ స్టార్ట్ అయ్యాయా అండి
ఇప్పుడే కాదండి నేను అంటే ఆ ప్లేస్మెంట్ డ్రైవ్ అన్నది స్టార్ట్ అయింది అంటే అందరికి మొదటగా అయితే అందరికి ట్రైనింగ్ ఇస్తున్నారండి ఇప్పుడు ఫస్ట్ ట్రైనింగ్ ఇస్తారు ఆ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఆ ఒకవేళ వాళ్లలో ఎవరికైతే స్కిల్ ఉందా వాళ్ళని రిక్రూట్ చేసుకుంటారండి మొదటగా ఫస్ట్ ఎలిజిబిలిటీ అయితే మినిమం ఎవరికి బ్యాక్లాగ్ ఉండకూడదండి ఎవరైతే సిఆర్టిలో కూర్చుంటారో అదొకటి ఇంకొకటి ఎవరికి ఎవరైతే ఎగ్జామ్ రా ఎవరైతే సిఆర్టీ లో కూర్చుంటున్నారో వాళ్ళకి మినిమం సిజిపిఏ సెవెన్ పాయింట్ ఫైవ్ ఉండాలండి ఓవరా ఆల్ సిజిపిఏ
ఆ
ఇక అంతే అండి ఈ రెండు ఎలిజిబిలిటీస్ చూస్తారు ఇప్పుడు మా కాలేజ్ లో ఇవి చూసిన తర్వాతకి ఇప్పుడు డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ కి ఆ ట్వంటీ కానీ థర్టీ ప్లేస్మెంట్స్ అయితే కంపల్సరీ ఉంటాయండి జాబ్
ఓ
ప్రొవైడ్ చేస్తారు మనము స సిలెక్ట్ అవ్వడం అనేది మన స్కిల్ బట్టి ఉంటదండి
అంతే కదండి ఏద ఏదయినా మనం అ ఉంటుంది మన స్కిల్స్ కాగానీ మన కమ్యూనికేషన్ కానీ
అవునండి ఇప్పుడు క్యాంపస్ ప్లేస్మెంట్ లో తెచ్చుకోవడమే కొద్దిగా ఈజీ అండి బయటికి వెళ్తే ఆఫ్ క్యాంపస్ లో తెచ్చుకోవాలంటే కాంపిటీషన్ ఎక్కువ అయిపోతుది మళ్ళా కష్టం అయిపోతది
చాలా అండి అసలు ఇప్పుడు చిన్న చిన్న బయట చిన్న చిన్న జాబులు దొరకడమే కష్టం కష్టమైపోయింది ఆ కాంపస్ లోనే మంచి ప్లేస్మెంట్స్ వస్తే ఆ ఇక్కడే బా ఎంఎన్ ఎంఎన్సి కంపెనీలు గాని అలా వస్తే అక్కడే పోవడమే మంచిదండి సెలెక్ట్ అయితే
ఇప్పుడు కాదండి ఇప్పుడు మేం నేను చదివేది అయితే త్రీ టైర్ కాలేజ్ అండి ఇప్పుడు వన్ టైర్ టూ టైర్ కాలేజెస్ కయితే ఎంఎన్సి కంపెనీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇక్కడొచ్చేవన్ని ఆ మన ఇండియన్ కంపెనీసే ఉంటాయి లోకల్ కంపెనీలు అంటే హైదరాబాద్ లో చెన్నై లో ఇలా బెంగళూరులో ఇలా ఉన్నా అ కంపెనీది వస్తాయి, మీరు ఒకవేళ ఎంఎన్సి కంపెనీస్ రావాలంటే ఎయిదర్ మీ కాలేజ్ వన్ టయర్ కాలేజ్ అయి ఉండాలి, లేకపోతే టూ టైర్ కాలేజెస్ కి ఆ ఛాన్స్ వన్ టైర్ అనుకోండి ఆ ఎయిట్ పిఈస్ ఎన్ఐపీస్ ఉన్నాయి, కదా దే ఫాల్ ఇన్ టు దిస్ ఏమంటరు వన్ టయర్ కాలేజెస్ అండి టూ టయర్ కాలేజెస్ అంటే ఇప్పుడు యూనివర్సిటీస్ పెద్దపెద్ద యూనివర్సిటీస్ ఉంటాయి, కదండి బిట్ ఎస్ఆర్ఎం ఆ లెకపోతే బెంగళూరు లో కేయల్ ఇవన్ని ఉంటాయి కదా ఇలాంటివి ఇలాంటివి టూ టయర్ కాలేజెస్ కిందకి వస్తాయండి వీటిలో ప్లేస్మెంట్స్ అన్నవి మనకీ ఆ ఎంఎన్సి కంపెనీస్ వస్తాయ్ ఇప్పుడు త్రీ టైర్ కాలేజెస్ లో నార్మల్ లోకల్ కంపెనీస్ వస్త అంటే ఇండియాలో ఉన్నవి ఇప్పుడు ఈ మన ఒకవేళ మనం గ్రాడ్యుయేషన్ త్రీ టైర్ కాలేజ్ లో
కొంచెం స్లోగా మాట్లాడండి ఆ
సరే అండి ఒకవేళ మనం గ్రాడ్యుయేషన్ చేసి కూడా ఒకవేళ త్రీ టయర్ కాలేజ్ లో చేసి మనకి ఎంఎన్, ఎంఎన్సి కంపెనీలో జాబ్ రావాలంటే మనము అ గేట్ అనే ఒక ఎగ్జామ్ ఉంటదండి అంటే మనము ఏ ఫర్దర్ స్టడీస్ ఇప్పుడు బయటెల్లి చదివితే మాస్టర్స్ అంటామండి మాస్టర్స్ చేసి కూడా మనం ఎంఎన్సి కంపెనీస్ లో జాబ్ తెేచ్చుకోవచ్చ అండి అలా కాకుంటే గేట్ రాస్ అంటే ఐఐటీస్ లో గాని ఎన్ఐటిస్ లో గాని మన మార్కు వాళ్లకు మార్కులకు వచ్చే ర్యాంక్ బట్టి మీరు అందులో ఎంటెక్ చెయొచ్చండి,
అవునండి
బీటెక్ తరవాత మళ్ళీ ఒక టూ ఇయర్స్ ఫర్దర్ గా చదవడం,
అంటే ఇప్పుడు ఆఆ అవునండి ఇప్పుడు బీటెక్ కే కష్టం అయిపోతుంది, జాబ్లు వచ్చేది మళ్ళీ బీటెక్ చేసి మళ్ళీ ఎంటెక్ టైం వేస్ట్ అనుకుంటారు కాదండి,
కాదు అంటే మీరు ఎంటెక్ చేసే కాలేజ్ బట్టండి ఇప్పుడు మీరు లోకల్ కాలేజీ లో చేస్తే ఎంటెక్ వర్త్ కాదండి మీరుగాని గేటుం గేటు రాసి గేట్స్ కోర్ తోని మీరుగానీ ఒకవేళ జాబ్ కెళ్ళ అదే ఎం ఇప్పుడు ఎం ఎంటెక్ చదివారనుకోండి మీరు వద్దన్న మిమ్మల్ని వి రిక్రూట్ చేసుకుంటామని అడుగుతారండి వాళ్ళు మా దాంట్లో జాయిన్ అవ్వండి, ఇంత ప్యాకేజ్ ఇస్తామని అడుగుతరు ఇంకొక విషయం ఏం చెప్పాలా అండి ఇప్పుడు ఎవరైతే గేట్ క్లియర్ చేసి ఎంటెక్ ఐఐ స్ లో ఎన్ఐటిస్ లో చదివినోళ్ళు వాళ్ళకి జాబ్ చేయాలన్న మైండ్ సెట్ ఉండదండి, ఆదే వాళ్ళకు ఒక టైప్ ఆఫ్ స్టార్ట్ప్ క్రియేట్ చేయాలి వాళ్ళే ఒకటి క్రియేట్ చేయాలన్న మైండ్ సెట్ అయితది కాబట్టి వాళ్ళని రిక్రూట్ చేసుకోవాలని అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తారండి,
ఆ నేను కూడా చూ నాకు కూడా ఇదే అనిపిస్తుందండి, అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు లోకల్లో ఉన్న చిన్న చిన్న కాలేజెస్ గానీ ఇలాగా వీటిలో చదివిన వాళ్ళు ఏదో చదువుకుంటే జాబ్ వస్తుంది, ఏదో జాబ్ చేద్దాంలే అంటే కొంతమంది జాబు కాకుండా బిజినెస్ స్టార్ట్ చేయాలని కూడ ఉంటరు. ఇప్పుడు ఇలాగా వేరే కంట్రీస్ కెళ్ళి, వేరే అంటే పెద్ద పెద్ద యూనివర్సిటీ ఐఐ టీ ఇలాంటి వాటిలో చదివిన వాళ్ళు బిటెక్ లు, ఎంటెక్ లు వాళ్ళకి స్టార్టప్లు స్టార్ట్ చేయాలి అనేదే ఉంటుందండి వాళ్ళ మైండ్ లో, ఏదో బిజినెస్ చేయాలి అన్ డి వాళ్ళకు తెలుసు ఈ సాఫ్ట్వేర్ జాబ్లు ఎలా ఉంటాయి, ఈ వీటిలో చేస్తే మనకి ఏం ఉం
మనకేమో ఉంటుంది ఆ వాళ్ళు ఉమ్ ఇప్పుడు ఇప్పుడు హైదరాబాద్ లో టీహబ్ అన్ ఒకటి ఉందండి. అంటే ఇప్పుడు యంగ్ ఇన్నోవేటర్స్ అందరికి ఆ వాళ్ళ ఐడియాస్ ఉంటాయి కదండి, ఇప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కి ఈ ఆ సంబంధం లేకుండా వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి డబులు లెవ్ వాళ్ల దగ్గర డబ్బులున్నయి, డబ్బుల్లేవు, వాళ్ళు ఏ కాలజ్ లో చదువుతున్నరు, ఏ కాలేజ్ లో క చదువుతున్నారు అది అంత సంబంధం లే కుండా జస్ట్ మీరు మీకు వచ్చిన ఆలోచన, ఆ దాని వలన ఆ మీకు ఏమన్ టరు దాన్ని స్టార్టప్ లాగా చేసిన, లేకపోతే ఐడియా మీద డబ్బులు పెట్టి మనం ఒకవేళ బిజినెస్ లాగా పెడితే అది వర్క్ అవు తద లేదా అన్నది వీళ్ళు టెస్ట్ చే ఆ వాళ్ళు ఆలోచిస్తరండి అన్ని ఆ ఏమంటరు ఉత్ పాసిబుల్ అవుట్కమ్స్ చూసి ఒకవేళ కాని ఆ మనకొచ్చిన మనం ఇచ్చిన ఐడియా బాగుంది అనుకోండి ఎస్సు ఎటు ఎలా టీ వెంచర్ క్యాపిటలిస్ట్ లేకుండా మనకి వాళ్ళే ఇన్వెస్ట్ చేస్తరండి అంటే ఇప్ ఇప్పుడు మనం ఏదన్నా ఎవరి దగ్గరన్నా డబ్బులు తీసి, డబ్బులు ఇవ్వాలంటే తాకట్టు పెట్ తరు కదండి
అవునండి ఆ
ఇప్పుడు మనము ఈ జా ఈ మన ఐడియా వాళ్ళకి టీ హబ్ లో హైదరాబాద్ లో టీ హబ్ అని ఒకటి ఉంటది, అక్కడ మన ఐడియా పె చెప్పాం అనుకోండి వాళ్ళకి మన ఐడియా నచ్చి అది దాని వలన లాభం ఉం ది డబ్బులు వస్తాయి అని అనిపిస్తే, వాళ్ళే ఎటువంటీ నువ్వు మీరు ఎ అంటే ఎటువంటి ల్యాండ్ గాని డబ్బులు గానీ ఏం అవు సరం లేదండి జస్ట్ మీ ఐడియా అంతే, మీకు షేర్ హోల్డర్ ఇస్తరండి మీకు ఇంత ఫిఫ్టీ పర్సెంట్, సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అని, మీకు షేర్ హోల్డర్ లాగ ఇస్తరు, పేటెంట్ ట్రై సన్నీ మీ మీదనే ఉంటయండి, ఇప్పుడు ఈ ఐడియా మీద మొత్ తం డబ్బులు వాళ్ళే పెడతరండి.
అవునులేండి అంటే ఇప్పుడు మన ఐడియాలని అమ్ముకో, అమ్ముకోవడం లాగా అలానే కదండి?
ఆ ఇప్పుడు మన దగ్గర డబ్బులు లేవు అనుకోండి, ఎవరిన ఒకరి దగ్గర చేయి చాచ అడగకపోయినా వాళ్ళే మన వాళ్ళే ఓ చ్చి అడుగుతరు మేం పెడతం, మేం పెడతం అని ముందరకు వస్తారు.
అదే అండి మీరు చెప్తుంది ఎలా అంటే ఇప్పుడు మనకి జీవితంలో ఏదో ఒకటి ఉండాలి, నాలెడ్జ్ అయినా ఉండాలి లేకపోతే డబ్బు అయినా ఉండాలి అలా ఉందండి ఇప్పుడు నా
ఉ
ఇప్పుడు నాలెడ్జ్ ఉంట్ ఆ ఇప్పుడు నాలెడ్జ్ ఉండే ఎంత మంచి చూడండి డబ్బులు లేకపోయినా కూడ ఆ నాలెడ్జ్తో వేరే వాళ్ళ కి మన ఇన్ఫర్మేషన్ షేర్ చేసినా కూడా డబ్బులు వచ్చేలాగు ఉంది
అవునండి మీకు ఇది తెలు సా అండి మన చిన్నప్పుడు అంటే మనం ట్యూషన్లకెళ్ళి చదువుకునే వాళ్ళం కదండి
అవునండి
ఈ మధ్య ఎలా తయారైందంటే గేటెడ్ కమ్యూనిటీస్ ఇవన్నీ వచ్చాయి కదండి మొత్తం సిటీలల్లో
ఆ
హోమ్ ట్యూషన్లని పెట్టుకుంటున్నారండి ఒక చ ఇంటికొచ్చి వాళ్ళు ట్యూషన్ చెప్పి ఏళ్తే గంట గంటన్నారే అండి చెప్పేది మళ్ళా ఎక్కువ సేపు కూడా ఏమి చెప్పరండి వాళ్ళు స్కూల్లో చెప్పిందేది మళ్ళా వాళ్ళకి చెప్పించి మళ్ళ వాళ్ళ హోంవర్క్ ఇస్తే ఏదన్నా రాంది ఏదన్నా చెప్పి వద్ అద చెప్పి రావడానికి పన్నెండు వేలు ఇస్తున్నారండి ఈ మధ్య అసలు
అంతే అండి ఇప్పుడు అదే కాదండి ఇప్పుడు మనం చదువుకునే వయసులో ఇంక మేం చదువుకునే వయసులో అయితే మా ఇంటర్ కి డిగ్రీలకి ఒక సంవత్సరానికి వచ్చి ముప్పై వేలు ముప్పై ఐదు వేలు పే చేసినామండి ఇప్పుడు చిన్న చిన్న సిటీస్ లో అయితే చిన్న పిల్లలు ఉంటారు కదండి
నర్సరీ ప్రీ స్కూల్ అవునండి
రెండు మూడేండ్లు వాళ్ళకు ప్లే స్కూలని ప్రీ స్కూలని ఇలాంటి వాటికే లక్ష లక్ష యాభై వేలండి
గ మీరు సిబిఎస్ఈ కరికులం అంటారు ఆ చిన్నపిల్లలకి ఏముందండి ఏ కర్క్యులమైతే సిబిఎస్సి అంటారు ఐసిఎస్సి అంటారు స్టేట్ అంటారు డబ్బులు పెంచేస్తారు
అవునండి ఇప్పుడు ఎలా అంటే పేరెంట్స్ కూడా అలానే ఆ క స్కూల్స్ కే వెళ్ళిపోతున్నారండి గవర్నమెంట్ స్కూల్స్ని ఎవరు గవర్నమెంట్ స్కూల్స్ని ఎవరు ప్రిఫర్ చేయట్లేదు అసలు
అవునండి
గవర్నమెంట్ స్కూల్స్ని పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూళ్ళలో చేర్పించడం గాని వాళ్ళు అక్కడ చదివిపించడం గాని అలా ఏం లేదండి
ఆ ఆలోచన వెళ్ళిపోయిందండి ఎవరు ఎవరు ఎవరి దగ్గర అలాంటి ఆ ఆలోచన రావట్లేదు ఇప్పుడు ఎవరైనా పెద్ద పెద్ద స్కూళ్ళలో చదివిపియాలి మా పిల్లల్ని వాళ్ళు బాగా చదువుకోవాలి అంతే ఇంకేం ఆలోచించట్లేదు
అలా కాబట్టి ఇప్పుడు ప్రైవే ఆ సరే అండి